హలో డిస్టబెన్స్
నా దగ్గర నా అక్క
ఆ కొంచెం వచ్చింది
అవునా ఫ్యాన్ నడుస్తుంది
ఏం చేస్తున్నావ్ పనులైనయా
అయినాయి
ఏం కూర నేను తినలేదు లే టీ తాగినా తోటకూర దింపుతున్న నిన్న అంగడి పో తం కదా తోటకూర తీసుకొచ్చిన
ఆహాయ్
సండే వచ్చిందంటే తోటకూర అయితే మండే కంపల్సరీ తోటకూర అవుతుంది
మరి కరబ్ అయితుంది ఎక్కువ రోజులంచిన
ఇక ఖచ్చితంగా మండే అదే అవుతుంది ఇక వారానికి ఒక్క రోజ అయినా తినాలి కదా అని మళ్ళీ
ఏ తినాలి కదా తోటకూర పాలకూర ఏద ఒకటి తినాలి
ఉహ్ పాలకూర అంటే బడది నాకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నది
అంటే పెయిన్ వస్తుదా అక్క ఏమైతది
స్టోన్స్ ఉండేనా అప్పుడు ఇప్పుడే పోయినాయి కావచ్చు కానీ నొప్పి లేస్తదిక
అవునా
ఆహాయ్ తిన్నాను ఈ తొటకూర తింటే కూడా పడదు గాని తప్పదు ఒక పూటన్న తినాలని
అవును తినాలి ఇగ
ఇగ పాలకూర అయితే అసలేకె తింటే వెంటనే చూపెడుతుంది ఎఫెక్ట్
ఆహా ఎట్లా పాలకూర తినవ్
హ్మ్
మెంతి కూర తినడం బెటర్ కదా అక్క మరి
మెంతికూర కూడా తింటాంరా టమాటా ఒక పూట అది కూడా అయితది
ఆ అంటే ఇది తోటకూర కూడా పడదు అన్న అంటే మెంతి కూర తిందాం బెటర్ రాంటమ్
అది కూడా తింటాం ఒక్కొక్క పూట తెత అది కూడా
అ
ఒక దాంట్లో డ్రంబూల కింద పెడితే ఉంచుతాలేవ్ కోళ్లు అని డ్రమ్లా అది ఏంటి ఇది పుదీనా పెట్టినా
ఆ
డ్రమ్ ఉండే ఒకటి దాంట్లో మట్టి పోసి పుదీనా పెట్టిన ఒక పక్క మెంతులు వేసిన
ఆహాహా అయితనయ్ చెట్లు అయినాయ మరి
ఏ అది చిమెంతులు మొన్ననే ఎసినా గాని నిన్ననా నిన్ననే చేసినా గాని అ అదయితే మంచిగా అయింది ఎక్కువ వచ్చింది బాగానే
పుదీననా ఆ పుదీనా మంచిగా పెరుగుతది అది
ఓ పుదీనా ఫ్రెష్ తెచ్చినప్పుడు మంచి మంచి తీసి అందులో నాటి షేనేగా
అవును
ఇగ కొన్నప్పుడు అల్లా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితనయ్
ఆ అది మంచి ఎనుకుంటది మంచిగా చాలా రోజులు ఉంటది అక్క అస్సలే పోదు
అస్సలకె పోదు కాని మా కోళ్లు ఏబట్టి నేను అస్ శ్రద్ధ చేసినా కానీ ఒక డ్రమ్ము ఉండే ఇగ పైకి ఎక్కయ్ కదా అని అల పెటేసిన ఇగ
ఆహాహా
కోలిగా బట్టి ఏది పెట్టుకునిండ అయితలేదు
అన్ని తింటాయ వచ్చి ఆకులు
హ్మ్ అయితే వేరే కోళ్ళు అయితే తినకపోగాని పందెం కొళ్ళు అట్లా తింటాయ్
ఆహాహా
హ్మ్ ఎమ్ కూర చేసినవ్
వంకాయ కూర వండినా అక్క దోశ ఎసినా తినాలి
నేను కూడా పొద్దున టిఫిన్ చేద్దామంటే అసలే వీలైతలేదు చిన్నుకు స్కూల్ పోతాండు కదా
ఆయన వండడానికె టైం అయిపోతాది కదా
హఆ వ హాఫ్ డే నే ఎనిమిది లోపే వతాంది ఏడున్నరకే వతాంది వ్యాను
ఆ
ఒక దోశ రెండు దోశలు పోయాలి పోతే తింటాడు సప్పుడే పోతాడు నేను నిన్న ప్రిపేర్ చేసుకోవాలి కదా! నిన్న గుర్తుంటలేదు పొద్దున గుర్తుకొత్తాంది. మొన్నటునుండి అనుకుంటన్నగని.
ఎ దీని తోటి పెద్ద పని!
పనే మరి అది
ఆ తూమాాలే మిక్సీ తోమాలే అన్ని తోమాలే ఇగ. తోమలేదు ఇంకా నేను ఉన్నాయి. ఇంకా ఫుల్లు బొల్లువడ్తాయి పడతాయి నీకు. ఆ..
ఆ
ఆ
ఈ కూరలు పూవలు అనడానికి నాకు వస్ట్ వచ్చి మిషన్ పెడతలేండి మూడు నాలుగు రోజుల కడకళ్ళి. తెలుసా?
ఏవ. ఈ ఇంట్లో పని చేసుకోవడము మళ్ళీ ఇదంటే ఏ మిషన్ అంటే కష్టమఅయితంది ఇగ
ఇక నేను చేసి తినే వరకే యాళ్లయితంది సప్పడక ఇట్లా నడుమలుతాన
ఆ
ఊకె అనుకుంటాన ఛీ తింటాన పంటాన. కు నాది నేను అనుకుంటా
ఆ ఇగ వాళ్ళ ఇద్దరు ఉండేసరికి నీకు వీలయితలేదు కదా?
ఇద్దరు మళ్ళా ఆమె ఏదో పెద్దమ్మ
ఆ ఆ ఇగ వాళ్ళ చెయ్యడాననికిే యాస్ట ఒతంది
హ ఇగ ఇంకా నాలు రోజులు అయితే ఇంకా ఎక్కువ అయితాయి గదరా
ఇంకా ఆమె కూడా ఒతది కదా!
ఆ వత్తది మీ పెద్దవాప లేడు ఆయన కూడా ఒత్తడు
ఆహా ఎటు లేటువేండు
ఆ ఆయన పెద్దాం కాడికి వూయిండు ఇక ఆయన ఒతడు త్తడు ఇ అదూడు వాస్ట్పోూతది
ఇగ అందరికి వండాలి ఇక మళ్ళీ సమ్మర్ కాబట్టి. టిఫిన్స్ చేయాలి
ఏ టిఫిన్స్ ఎక్కువ చే చెయ్యమని కూడా అడగరు వీళ్ళు నేనే పానందండాడి
అంటే వాళ్లు లేసే సార్కి తొమ్మిది అయితేది ఇంకేపోయదు టిఫిన్ తిం
ఆ అవును అడగరు నేను కూడా అ శ్రద్ధ చేత్త గాని చేత్తే అప్పుడు ఒక్కొక్క రోజు చెత్తది
అ ఆ ఈ అంటే ఈయన పొద్దున్నే పోతాడు కదా అక్కని నే అన్నం అండి కూరండి దాక ఉంటనే ఉండడు
ఆ
ఏ పొద్దున్నే పోతాడు కాబట్టి రెండు దోషాలు వేసి చట్నీ ఎత్తే కతం తింటాడు పోతాడు. ఇక తర్వాత నేను మెల్లగా చేసుకునీ తింటా ఈ ఇడ్లీ అ న్న కూడా ఇడ్లీ కూడా పెద్ద కష్టమే దాంతోటి ఆ గిన్నె మొత్తం తోమాల
గిన్నదు మాలే ఇ ఇంకా సింకు ఉంటే కొంచెం అలకగా అయితది కావొచ్చు గాని బయట ఎసుగోనిదొమ్డైతే ఇంగింత గోస అయితది
ఆ సింకు అంటే ఏంన్నాక్క నిలబడేద ఇంకోలో ఎంతసేపు ఉన్నా ఎంత సేపు తోమిన ఎన్ని సార్లు తోమిన ఇంకా బయట వేసుకోవడమే బెటర్ అన్న ఇక్కటిసారి బయటేసుకొని మంచిగా కూర్చుంది అనుకోవచ్చు
ఆ కోసోవచు చనా టైమ్ పడుతదరా టైం పడుతుది ఏది గోస అనిపిస్తుది ఇంకా వంట చేసుకుంటు ఇంకో
ఆ వంట వేసుకుంటా. ఇక వంట అంటే అవి టాస్క్ ఉంటాయి రెండు పెట్టుకుంటాం కాబట్టి
ఆ
ఏమిస్తార్ ఇంకా
నేను ఇవాలి ఎట్లాయిన ఒకటే రెండో కుుట్టాలని ఫిక్స్ అయన అన్నట్టు
ఏ కుడతానావు మరి
ఉన్నది గిరాకి ఇస్తారుగాని కుటడ అతుల్ది
బ్లౌజ్ లాక్క
ఆ
ఏ కుట్టుడు అని అన అంటే ఇక మెల్లగా కుక్కుకో ఇగ కొంచెం సేపు కొంచం సేపు సేపుయినా ఇక కూర్చున్నా అంటే అది అయిపోయదాకా మళ్ళా మంచిగా చనిపయదు కాని ఓ
ఎన్నిసార్లు లేవని దాన్ని మీకెళ్ళి టాపకోసార్లు పిలుతారు వీళ్ళు కాదు
ఇదియమని అదియమని ఇదనీ అదని లేపుతారు కదా
లేపుతారు మళ్ళా ఈ తినపల్లెలు కూడాది చక్క తీసుకుంటారులే ని చిన్న చిన్న పనులు కూడా చేసుకోరు కోపం మత్తది అక్కడ చిన్న చిన్న పనులు కూడా చేసుకోకపోతే ఇంకేంత అదైతే
ఉమ్ సమ్మర్ హాలిడేస్ అన్నా అంటే సమ్మర్ హాలిడేస్ లో నీకు మిషన్క్కకే వేలుండ కావచ్చు
ఆ ఈ ఉడకపోతకు ఇంకింత గయ గయ అవుతుంది
అవును ఏం చెత్తాల మరీ లేసిందా
లేవలే ఇంకా లేపాలి
లేవలేదా
ఏమనా
హాఫ్ డెస్ స్కూల్స్ ఎప్పటి వరకు అక్క ట్వంటంటీ ఫిఫ్తా ఏప్రిల్
ఎగ్జామ్ అయిపోయి వరకు హఫ్డేనే ఉంటంది కదా ఇదా
ఏం ఎగజామ్స్
ఫైనల్ ఎగ్జామ్స్ పిల్లలకు
ఆ అదే ట్వంటీ ఫోర్త్ ట్వంట ఫిఫ్త్ వరకు ఉంటాయివచ్చు స్కూల్స్
కడ్డ నా తెలిసి
ట్వంటీ థర్డ్ ఆ
ట్వంటీ థడ్ అంటే ట్వంటీ టూ క అయిపోతా ట్వీథడ్ నుండి సెలవులు ఇస్తారు అనుకుంటా లేకుంటే ట్వంటీ తానే ఒక ఎగ్జామ్ పెట్టి ఆఫ్టర్నూన్ ఉంది ఇది సెలవులు కావచ్చు
హ
అ టైం చూసుకో
టైమా తొమ్మిది పంతొమ్మిది అయితంది ఇంకా ఒక నిమిషం అయితే అయిపోతది
మ్
నిన్న మార్కెట్ పోయి ఏమేమి తీసుకొచ్చిరు మరి
మార్కెటుకుపోయా
హమ్
చూసిన
పచ్చడికా చింతకాయ పచ్చడికా
ఆ ఒక కేజీ తెచ్చిన వంద రూపాయలట ఒక కేజీకే
మరి చింతకాయా
చింత పండు ఉన్నది నిన్ను మెత్తగున్న చింతపండు కొత్త చింతపండు అని
ఆహా
అదే కడిగి కొంచెం వేసి మిక్సీ పడతా
ఆ
ఇంకా అదేంటిది కొంచెం గోంగూర తెచ్చిన
ఆహా
ఇంకా టమాటా తెచ్చినా బెండకాయ తెచ్చినా
ఈ చింత ఈ పచ్చడా పండుమిర్చిది మంచిగానే ఉంటుంది కానీ తిన్న తర్వాత కడుపులంతా త ఎ మండినట్టు అనిపిస
మండుతది అరగదు డైజేషన్ కాదు అది సరిగ్గా
అవునా
మ్ అందుకే కొంచెం అట్లా చెత్తా ఈ గోంగూరలు ఎత్తా పండుమిర్చి అనుకుంటానా ఈ గోంగరలు కొన్నెత కొంచెం బజరీ చెత్తా అన్నయ్యదేమన్నడు లేకుంటే నేనెందుకుడెత నాకు అసలు తిననే తినబుద్ధి కాదు అ
పండుమిర్చి పచ్చాడా అక్క
ఉ అదే కొంచెం డైజెషన్ ప్రాబ్లమే ఉంటది
తింటే బానే ఉన్నది కాని తిన్న తర్వాత కడుపులం త మడినట్టు అనిపిస్తుంది సరే అక్క కట్ చెత్తన
ఆ ఓకే